ఆ కాలు ఏమో అయిదిలే చెప్బు
ఊ అట్ల చాయిస్ చాలా డిలే చేస్తవ్ ఆ పిల్ల కన్ఫ్యూజ్ అయితాది ఎక్కువ ఆ అట్లాంటి క్యారెక్టర్ గూడా ఉంటాదా అనిపిస్తున్ నాకు ఒగసారి
అహహు
ఇప్పుడు నీకి ఏదన్న షాపింగ్ కి విలుచుకొని బో టే మాక్సిమం ఎంసెట్ తీసుకుంటావ్
ఎంతసేపు అంటే నాకు నచ్చినది నేను నాకు దొరికిందంటే ఎత్తుకొని ఒచ్చేస్తా.
ఊ ఆ పిల్లకి ఆ పిల్లకి అట్లా నాలుగు నచ్చు తుత్తయ్ ఒకే టైమ్ లో నాలుగు టాప్ క్లాస్ ఉంటయ్ ఆ పిల్లకి నాలుగు సూట్ అయితాయ్
ఉ
కాని ఆ నాలుగుట్లో మళ్ళ ఇంకీ పింకి పాంకి వాళ్ళమ్మ నాలుగు తీసుకో అనిందనుకో అట్లా లేదు ఏడా నాలుగుట్ల ఆవ రెండు ఆ రెండు ఏంది యావి అనేదానికి బావ్ ఒక రోజు వోయింది రా మా అమ్మ
ఉ
అబ్బా సామి మధ్యహ్నం రెన్ రెండు గంటలకి బొయ్యి
ఉ
నైట్ నైన్ థర్టీకి వచ్చినారు షాపింగ్ చేసి ఆ ఎక్కడనుకుంటివి గోపురం దగర భవాని కలెక్షన్ అని ఉంది చూడు ఆ భవానీ కలెక్షన్స్ సూపర్ బజార్ రెండు చోట్లకి
ఉమ్ ఆ
ఉమ్ ఆ వరలక్ష్మి పూజ ముందు రోజు
ఉ
అంటే మా అమ్మ పూజ చేస్తది హడలు పెట్టి ఇట్లంత డబ్బులు పెట్టి అట్లా సో అది డెకరేషన్ మొత్తం మొత్తం ఆ ఈవెంట్ నాకే వస్తుంది కాంట్రాక్ట్
ఆ
అంటే నీట్ ఇంట్లోనే స్టే చేసి అమ్మవారిని నీట్ గా రెడీ చేయాలన్నమాట కిరీటం మొత్తం ఫ్లవర్స్ తో ఏసీ ఇట్లంతా అదే పనిమీద నన్ను అనంతపూర్ నుంచి పిలి చింది మా అమ్మ
ఏ అమ్మ
నేను రాను నే రా అంటే నార్మల్ గా అయితే సెమ్ అయిపోనంక హాలిడేస్ లో అట్ల పడుతది
ఉమ్
లాస్ట్ టైమ్ అట్ల పడలా
ఉ
సో పోయిన నెల మా నాన్న మా నాన్న పిలిచినాడు నన్ను అరే రారా మీ అమ్మ ఒకటే చేసుకోలేదు అది నీకు తప్పితే ఎవరికి రాదు అని పోయినా నేను మధ్యాహ్నం పోయినా ఇంటికి లేదు ఇంట్లో మా నాన్న ఉండి సరలే ఉండు నేను సైట్లకు పోయోస్తాను ఆటికిపోయింది అండి మోక్ష మోక్ష మోక్షను మీ అమ్మ అక్క ముగ్గురు బయటికి పోయినారు షాపింగ్కి రేపు కావలసినవి తే యారు చూస్తాన్న నాలుగ అయితాంది ఐదు అయితాంది ఆరు అయితాంది ఏడు అయితాంది ఎనిమిది అయితాంది ఇంకా రాలే
ఉ
ఈ ఫోన్ చేస్తే తే ఈడే ఉన్నాం ఈడే ఉన్నాం అంటది ఆ పాపకి మెసేజ్ చేస్తాన నేను ఇంతసేపు ఎవరైనా తీసుకుంటారా నువ్వు ఏంది ఇదంతా మరి సెలెక్ట్ చేసుకోవద్దా తీ గాని అంటాంది ఏం ఏమేం తీసుకున్నారో ఏం తీసుకు అంటే అన్ని అయిపోయినాయి రేపు కావాల్సింది వెతికి నాకు డ్రెస్ చూస్తాన్నాం రా అని పెట్టా పాప మెసేజ్ సైలెంట్ రీ నాకు డ్రెస్ చూస్తాన్నమంటనే వాళ్ళు నో నోట్ల నుంచి మాట కూడ రాలే ఈ రోజు కాదు ఇది అని ఆ అబ్బా సయి ఇంగ అంతే ఫోన్ పెట్టేసి మా నాన్న ఏదైన చేయిరా తిననికి అని ఓకే అన్న ఫుడ్ వేసినా తిన్నాము తొమ్మిదిన్నరకి ఈ ఆటో వాళ్ళకి కూడా కొట్టిపోయింది వీళ్ళు ఎట్లంటే మనకి ఒక్కరే వస్తు స్తారు ఆటో ఆటో గాని కార్ గాని ఎక్కడ పోవాలన్న వాళ్ళే వస్తారు ఆయప్పని కొట్టపోయినారు
అయ్యయ్యో
ఇంటిక వచ్చి ఏంది చింటూ ఇళ్లతో పోతే ఇట్లుంటుంది ఏకు డబ్బలి ఇచ్చ డబ్బలి ఇ సామి మైండ్ ఎంత డిస్టర్బ్ అయిదా ఎట్లా తెలుసా మైల్లు అది ఒకటి సచివాలయం లాగుంది చూసినా అమ్మా ఇంటి దగ్గర
ఆ
టెంపుల్ విష్న్నావా పోనీ శిరిడి సాయిబాబ టెంపుల్
ఆమ్
హ ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ మా ఇల్ బడు కొత్త ఇల్లు ఆ టెంపుల్ దగ్గర అవ్వ ఆటవాడు వస్తా అంటే ఇంటి దగ్గర కినిపిస్తాను నాగి అంత షార్ట్ టెంపర్ లో వస్తున్నాడు స్పీడ్గా
ఆ
అరుసాన్ నాట తిక్కలు పెట్ అరుసాన్ తప్పుబడే అనుకుంటే ఖచ్చితంగా ఇదంతా మనదే నభ సరుకు అని ఆటో క అన్ని నింపుకున్నారు ఫ్రూట్స్ గీడ్స్ అన్ని మా అమ్మ అమ్మాను ఆంటే వెనక కూర్చున్నారు ఈ పాప బయ ఇట్లా నార్మల్ ఫ్రంట్ లో కూర్చోంది అన్నిీ దింపి చూస్తే సరేలే అనుకున్నాం మళ్ళ నెక్స్ట్ రోజు అంత ప్రిపేర్ చేసినా మా అమ్మ చెప్తున్నా పొద్దున్నేస్తావు సాయంత్రం చేస్తావా అని పొద్దున్నే చేద్దాం ఈసార అనిడి చూసుకోమ్మా పూజ అయింది మేడం వచ్చ
హ్మ్మ్
డ్రెస్స్ అంతా చూస్ తీసుకని
ఆ ఆ
కొే బవు ఇట్లా కైన్ లో కూర్చొనితున్నా వేసి వేసు కొంచే మన్పచ్చా ఈ బప న భరానే ఈ పాపతో నేను రాత్రి నేను మాట్లాడిన ఈ డ్రెస్ కోసం ఆ ఇ పామ్మానే ఈ బరావనే
హ్మ్మ్
బారని రంగ్ అంటితేనమ్మ ఆ పిల్ల అట్లా కూడా హ్యాండిల్ చేస్తంది అని నాకు ఫస్ట్ టైం తెలిసింది
ఆ
హాఫ్ సారీ బేబీ పింగ్ హాఫ్ సారీంగ్ తెలుసు కదా మనకు బేబీ పింగ్ అంటే ఇప్పుడు చచ్చిపోతామ అని
అంతే
బేవి వింగ్ హాఫ్ సారీరా హాఫ్ సారిీ టైప్ డ్రెస్ లంగా వోని అంటారు చూడమ్మా లంగా పోనీ అంటారే
ఆ
ఆ మోడన్ డ్రెస్ బేబి పింక్ది
హ్మ్మ్
బా బాప జస్ట్ ఊరికే లోపలికి వచ్చి అళ్ళమ్మను ఆ వా పచట్ల స వాళ్ళు ఇట్లా నంకేన్ ఉంటే నాకు ఇట్లా కొంచెం దగ్గరలోనే సోఫా ఉంటుందిలే
ఆ
ఆ వాళ్ళమ్మా సింగిల్ సోఫాలులో కూర్చుంది ఇవా త్రిపుల్ సోఫలో నాకు పక్కనే కూర్చుంది
ఆ
తేజా అదే తేజ టైప్ లో అడిగా ఇట్లుంది అని తేజ మాముూలుగా నీకు హాయ్ చెప్తాడే అట్లో మేమింగ ఊరికే కేన్ ఉగురుతానే ఉంటది గదా ఇట్ల తిరుగుతా ఉంటది కేనా తలగాయ చేయి పెట్టుకోని ఊరికే చూస్ తన్నవా కుల్ల ఆపాప అడిగింది నేను ఇంకంతే ఇంకేం మాట్లా మళ్ళా కేయిను తలు తిప్పుకోని ఫోన్ చూస్తే పోన్ దెచ్చుండాలి గదా అని
మ్మ్
ఫోన్ తీసుకొని రాలే సర్లే అని మావక్కేం చెప్పల మా అమ్మ ఇంక పూజ అది రెడీ అయి వస్తాంటే అన్ని ఆ పనులన్నీ ఆ పిల్లతో చేపిస్తాంది
ఊ
ఆ పిల్ల తిరుగుతాంది నేను కేరుళో కూర్చున్నా ఏందిరా నాయనా అన్ సందనాయికి ఒబ్బా అని అంతా బాగుందై నాకి నార్మల్గా ఆ పిల్ల అవుట్ ఫిట్స్ కొన్నే నచ్చుతాయన్నమా అంటే ఎంతైన నెయిబర్ గదా అట్ల ఇట్లో కూడా హ్యాండిల్ చేస్తుందా ఈ పాపా అనుకోన్ షాక్ లో ఉన్నా మళ్ళా ఇంటికి పోత ఫోన్ దీసన్ టక్ టక్ టక్ టక్ టక్ అని మెసేజ్ చేసి కహాదురా నువ్వెబుడ్డ్ రా ఇట్లా హ్యాండిల్ చేసేదంతా నేర్చుకున్నావు ఆయన ఏం బాలేదా అనే అరే ఈ బాలేదా ఏంద్ర స్వామి అట్లది అసలు ఎక్స్పెక్టే చేయలేదు దీనికోసం నువ్వు ఇంత టైం తీసుకున్నావు గాని నిజంగా దీనికోసం టైం పట్టింది నిన్న అనే పర్వాలేదు చాలా డేస్ కి నీ నీలో ఉండే బ్రెయిన్ బ్రెయిన్లె తల్లోకి వచ్చింది అంటే ఇప్పుడేం బాగుందా బాలేదా బాగుంది నిజంగా నాకిలిల్లి పంచాయతీ లేకుకుంటే
సెట్జేస్ కునిందా
అయ్యో
ఇంకేంటి మరీ
గంట టైం రా విను గంట టైం పెట్టు నువునన్న నాకు ఏడన్నా గాని
ఆ
గంట టైం పెట్టి ఎవరన్నా చూపి
అ
చూపి నేను హార్ట్ నేను హార్ట్ఫుల్ గా ఫీల్గాల
ఆ
ఓకే వీళ్ళ్ వీళ్ళయితే ఓకే ఇట్లా రిలేషన్షిప్ ఇట్లా నేను హార్ట్ఫుల్ గా ఫీల్ అయ్యి నువ్వు చూపిచ్చి నావనుకో ఖచ్చితంగా గంట టైం పెట్టుకొని నా పక్కన కూర్చోబెట్టుకుంటా వళ్ళని
ఆ
అది హిడన్ ట్యాలెంట్
ఇగిది చెప్పవు ఏదదో చెప్పు నేను అడిగింది చెప్తున్నా అది చెప్పు
ఆబ్ చేసైరా ఆబ్ చేసి
ఆ
ఆ అ ఎందు కంటే ఈల్లే ఎవురైనా వీలొచా అన్నీ దెలుసు ఎందుకంటే దీప్తి దీప్తీనే కదా నాకు పరిచయం చేసింది దీప్ మోక్ష బెస్ట్ ఫ్రెండ్స్ సో షేర్ చేసేసుకుంటరు బాగుండదులే అంతా అనుకోనింగ సైలెండ్ ఎంతసేపు పని ఇప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్ రా
ఆ పెద్దా కథలే
అంటే అట్లా రిలేషన్ షిప్ అనే కాదు బెస్ట్ ఫ్రెండ్స్ కాగానీ ఫ్రెండ్స్ కాగానీ ఇట్లా ఎవరితో ఉన నేను మాట్లాడాల అని అనుకుంటే స్టార్టింగ్ వాళ్ళే నాతో మాట్లాడేలా చేసేస్తాం అనమాట మొన్నా అట్లే ఆ పిల్లకి అ జూనియర్ మా డిపార్ట్మెంట్ జూనియర్ అనే అందర్ షాక్ అందరు ఏం చెప్పినారు నువ్వు నీంతో కాదు నువ్వు చెయలేవు షామీరే చెప్పినాడు షామీర్ ఫాలో అయితానళ్ళ పిల్లని
ఆ
నక్కోలే బే చోడ్ దాలు అదుతవ కైకు తూ దేకర్రే కరెక్ట్ టైం కోసం వెయిట్ చేస్తా అంటే బర్త్డే రోజు రెండే రెండు టిక్స్ సో పెట్టినా హ్యాపీ బర్త్డే అని పెట్టి ఎంజాయ్ లైఫ్ ఎవ్రీ సింగిల్ సెకండ్ ఆఫ్ యువర్ స్పెషల్ డే అని పెట్టినా
ఊ
చూసుకో నైట్ ఇంగ ని నిద్ర పోయేవరకు మాట్లాడు మాట్లాడి నేను నావే ప్రాబ్లమ్స్ అని నేను అనుకున్న
ఆ
కానీ ఆ పిల్ల నిజంగా ఒక ఆడపిల్ల ఆ నా లాగా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాంది అంటే ఇంక
నేను నీకు గదే చెప్పేది మనం ఎప్పుడు మనదే ఎక్కువ పెద్ద ప్రాబ్లం అనుకోకూడదు మన ఎ కన్నా ఘోరం అంటే నీచమైన ఘోరమైన ప్రాబ్లమ్స్ ఎంతో మందికి ఉంటాయి ఏమంటే మనం అదే ఆ పర్సన్ని మేము మనం కలి కలిసిండాం ఆ పర్సన్ తో మనం మాట్లాడిండం సో మనకు తెలిదు అంతే అది నీకు చెప్తాను ఎప్పుడు నువ్వు అంత ఫీల్ అవుతావు కదా ఎప్పుడైనా నేను అ నేను చెప్పేది ఇప్పుడు నాకి ఇంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేనేమనుకుంటా నాదే పెద్ద అనుకుంటా కానీ నేను వింటా కదా వేరే వాళ్ళవి అన్ని అందరివి అన్ని ప్రాబ్ల ప్రాబ్లమ్స్యె మనదే మనది అనుకోకూడదు ఎప్పుడు అనుకుంటా
నిజం ఆ పిల్ల ఒకే చెప్తా అంటే ఓ ఇగ సిచ్యువేషన్ నిజంగా ఒక్కటి చెప్పింది నేను అట్లనే నీలాగనే ఇప్పుడు దాకా అర్థమయిందో లేదో తెలియదు గాని నీకి ఒకటి చెప్తా గుర్తు పెట్టుకోండి నేను అట్లనే లాస్ట్ స్టేజ్ ఇగ నా లైఫ్ మొత్తం ఎండ్ అయి అసలు అరే ఆ పిల్ల ఉండే దానికి ఎవ్వడ్రా అనుకుంటాడు
ఏమని
ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది ఈ పాపకి కూడా ఇంత ట్రామా ఉంది అని
ఊహు
ఆ ఆ పిల్ల మాట్లాడితే చాలు అనుకునే వాళ్ళు వంద మంది అన్నారు వాళ్ళ క్లాస్ వాళ్ళు కావచ్చు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు కావచ్చు ఆ పిల్ల లైవ్ లో చూస్తే అట్లనే ఉంటది టూ బి హానెస్ట్ చెప్పాలంటే నువ్ జస్ట్ పోయి ఉరికే ఆ పిల్ల ఫోరామ్ గాని ఏదన్నా ఊరికే లైట్ గా అట్లా నీ ఫింగర్ అట్లన్నా కానీ కందిపోతది అంత ఫేయిర్ ఉంటది అంత అట్లుంటది అంత క్యూట్ గా గార్జియస్ గా కానీ అట్లా